హలో
హలో ఆ వినిపిస్తుంద
వినిపిస్తుందా ఉమ్ వినిపిస్తుంది వినిపిస్తుంది.
వినిపిస్తుంది.
పెండింగ్ లో ఉన్నాయి ఇంకా. ఆహ్ చెప్పు. వాల ఆయన వచ్చిండు శ్వేత వెళ్తుంది మొన్న వచ్చింది అని చెప్తి కదా. ఉమ్. అతడి అని వాడు పడుకున్నాడు వాడి అందు వాడితో ఆడి ఆడి పిసికి పిసికి పిస్కి వాడు కొత్త కొత్త. వన్నీ నేర్చుకున్నాడు చేతులతో ఇలా ఇలా పిలుస్తున్నాడు రా రా అని. ఆ టీవీలో బొమ్మలు చూసుకుంటా అరుస్తా ఉంటాడు ఇంకా. హలో. హలో. హలో. హలో.
హలో.
హలో ఆహ్ ఆహ్.
ఆహ్ వచ్చింది.
ఆహ్ ఆహ్. అది ఎత్తొద్దు ఎక్కువసేపు ఉంటే కాల్ డిస్కనెక్ట్ చేస్తే మళ్ళా పోయిద్ది.
ఆహ్ అదే మా డాడీ గాడు ఫోన్ చేసాడు. వస్తున్నాను ఇంటికి అక్కడ లేట్ అయింది కాలేజీ దగ్గరని.
ఉమ్ ఉమ్ బ్యాక్గ్రౌండ్ మెసేజ్ బెట్టు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మా. పడుతది ఇదో డిస్కనెక్ట్ అయితది.
ఆహ్.
ఇకేం గబర్లు ఏం సంగతులు.
ఇంకా ఏముంది. ఆహ్ బాగానే ఉన్నాం ఇంకా అదే ఇంకా తిరుమల ప్రోగ్రామ్ ఉంది తిరుమల ప్రోగ్రా. ప్రోగ్రాము ఆహ్ ఇంకొకటి తిరుపతనే ప్రోగ్రాము ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు అయిపోతే. తిరుతని అని సుబ్రహమణ్యేశ్వర స్వామి గుడి. ఆహ్ అంటే నేను పుట్టడానికి కారణమైన గుడి.
ఓహ్. నిన్ను పుట్టించిది ఆయనే అని ఇప్పుడేం పోయి గొడవ చేసుకుంటావా ఆయన తోటి ఎందుకు పుట్టించావాని.
ఆహ్ మరి అక్కడున్నాడు ఒక గణపతి పాప్ప పొట్ట వేసుకొని కూర్చొని. ఆయనతో పోయి మాట్లాడేసి రావాలి. ఆహ్ మా నాన్నా ఏదో అడిగాడే అనుకో. నువ్వు యళ పుట్టియాలి పుట్టించినావే అనుకో ఏళ ఇట్లాంటి రాతా. పోయాలి అని నేను పోయి.
ఏసెయ్ సరే అన్ని సరి హెల్ప్ చేస్తాడు వచ్చేస్తావా అం. అంటే వెళ్ళిపోతావా.
ఆహ్.
అన్ని చెరిపేస్తాను మొదటి నుంచి మళ్ళీ ఫస్ట్ కాడు నుంచి మొదలుపెడుతాను అంటే వెళ్ళిపోతావా అంటీ.
ఆహ్ మొదలెట్టేదంతా ఉండదు చేరిపేస్తానంటే చెప్పు మొదలు. మళ్ళీ మొదలు ఎదులు అవన్నీ వద్దు.
ఈ ఏరైజర్ లేదందే
ఆ
ఆహ పర్మనెంట్ పెన్ అది పర్మనెంట్ మార్కర్లా పర్మనెంట్ పెన్ అది
అరే
ఆ అస్సల్ వేరే ఎక్స్క్యూజే లేదు ఇంకా
అందుకనే అస్సలేంది ఏంది నీ ఉద్దేశం ఏంది
ఉ
నిన్ను అడిగినోడు ఎవడు అడ్ని నాతో ఉండ్నికుండా ఎందుకు తీసుకెళ్ళినవు అని మాట్లాడాలి పోయి మ్
మరేం చెప్పాలి చేస్తున్నావా మానేస్తున్నావా ఒప్పుకుందా మానేస్తున్నావా లేపడప్పు జైనా చేసుకుంటున్నా మధ్య మధ్య
ఎక్కడ ఇప్పుడు జపలు చేయడానికి ఇంకా అసల్కి ఇకా టైం ఎక్కడిది బమ్మ పొద్దున్లేస్తే తీరాగినికి సరిపోతుంది
ఆదిను మొన్న ఆ మధ్యనే కొన్న్రోలు నేను మొన్న ఆ మధ్య
మధ్య మధ్యలో ఒక్క రోజు రెండు రోజులు మధ్య మధ్యలో ఒక రోజు రెండు రోజులు కాలిగా ఏ పని లేకుండా ఇంట్లో కూర్చునా రోజులు చేస్తున్నాం
ఉ
అది కూడా ఏ జపం చేయట్లేదు పూజలు కూర్చొని ఆ బుక్కులు చదువుకొని లేచే జపం చేయడానికి ఎందుకు జపం చేయడానికి పోవడం లేదు నాకేంటని అర్థం కావట్లేదు అసలాంతక ముందు జపం చేయాలంటే ఎంత ఓపిక ఉండేది ఎంత మంచిగా కూర్చొని చేస్తుండది అసలు
అయితే విను
ఇప్పుడు ఎంత జపం చెయ్యాల అన్నా కూడా టైం ఉన్నా కూడా కుదరడం లేదు జపం చేయాలని అంతా రెడీ అయ్యి కూర్చున్నా కూడా ఆగిపోతున్నా ఎందుకో మరి
సరే నన్ను మాట్లాడ్ని అయితే మొన్న ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా హాస్పిటల్కి వెళ్లొచ్చిన తర్వాత కాళ్ళ నాకు అది అసలు దగ్గర వెనక్కి రానియట్లే ముందుకు రానిట్లే కదళ్నియట్లేదు ఆ కూర్చులో కూర్చున్నాన్నా కూడా నా అంత ఎక్కువసేపు కూర్చునా కూడా తిమ్మిర్లు వస్తుంది సో ఎక్సర్సైజ్ చేస్తున్నా కనుక కొంచెం బెటర్ ంది కనుక మ కూర్చున్నానుబా మొన్న కూర్చొని చేసినాను మొదలుపెట్టిన కానించి ఏమి పెట్టి కొంతసేపు అయిపోయింది గణపతి మంత్రం అయిపోయింది పంచాక్షరం అయిపోయింది దుర్గామాత అయిపోయింది తర్వా చాముూండలో కెళ్ళినాక ఇంక స్టార్ట్ అయ్యిందిచుద్మా అన్ని దేవులది అజినేయ స్వామిది శివుంది లక్ష్మీనరస స్వామి దుర్గమ్మ మాతం మొత్తం అన్ని ఫోటో అట్ల కనిపిస్తా ఉన్నాయి విగ్రహాలు కనిపిస్తా ఉన్నాయి కళ్ళంటా నీళ్లు బడబడబడబడి కారిపోతా ఉన్నాయి ఆ అట్లా చేసుకుడా ఒక నలభై నిమిషాలు పట్టి చేసుకుంటాం అ కనిపిస్తాం ఏంటంటే ఏవరానికి నాలుగు గుర్తు కొచ్చిందాఅన్నటుగా
హ్మ్మ్ హ్మ్మ్
ఏం రే నాలుగు చేసి నాలుగు గుర్తుకొచ్చా అని మాట ఇల్లందరు మనము ఏ గుళ్ళకైతేలామో చం మాతా ఆ బగలముదేవి ఆ ఆంజనేయ స్వామి ఇ శివుడు లక్ష్మీనరసింహస్వామి ఆ ఇలు ఇంకా వేరే దేవతలుయల్లమ్మ దేవత ఉంటది కదా మల్కంపేట్టు ఇలాంత అలా కనిపిస్తా ఉన్నారు ఏమి రా బాబు ఇన్నాళ్లకు గుర్తుకొచ్చు నమ అన్నటుగా
నాకు బాగా అసాలు ఈషాలో మా అమ్మ భైరవి అమ్మ బాగా గుర్తుకొస్తుంది పోవాల పోవాల అనిపిస్తుంది హ
ఇంత భయం ఏమో అప్పుడు పోయిందే మళ్ళీ పోలే కదా మళ్ళీ అదికూడా ఇంకింతే దూరం వస్తుంది కదానికు
హ చూడాలి అది ఈసారి ఈసారి మా బుడ్డోని తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా అప్ప సపో చేసైనా వాడ్ని తీస్కెళ్ళాలి అ
ఎల్దువులే టైరాని ఒక్క ఫ్లాట్ సేల్ కొట్టామం
ఇ వాలా అవ్వుద్ద
జర్తగా
అన్నీ చోట్లక్ తిరిగేయచ్చు
లు మీరు ఈ హాల్స్ పెట్టుకోవాలి టెంట్లో ఎసుకోవాలి ఇప్పుడు వీకెండ్స్ ఉంట ఉంటై కాదండి మరి వీకెండ్స్ కావాల ఎక్కడ పబ్లిక్ ఉన్నట్టటు ఏది మీకు ఇప్పుడు గాంధీరోఉంది కదా గాంధీరోోడ మీకు బాగా జనాలు ఎక్కువ తిరిగిది
హ
అక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా అక్కడ స్టాల్స్ వేసుకోవాలి స్టాల్స్ వేసు కుని అక్కడ మీకు సంబంధించిన పాంప్లెట్ ఏవైతే ఉన్నాయో పెడితే నెంబర్స్ తీసుకుంటారు వల్లే వచ్చి తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని ఇంట్రెస్ట్ వాల్ళ అట్లా అప్రోచ్ అవుతారు అట్లా పెట్టుకోవాలి వీక్లీ వీక్ వీకెండ్ ఆఫ్ వీకెండ్ హఫ్ అది పెట్టుకోవల్సింది నువ్వు నిజూనియర్సొ లేకపోతే మీ సీనియర్ మేలు మీ ఇద్దరుండి టెంట్ఎస్కుని కూర్చు
మరి ఆ పాంలెట్స్ అన్ని మనకు ఖర్చు కదా
ఇ మీ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు మీరు ఎన్ని పట్టిస్తారు
బ్రోచర్సా ఎక్కువ ఒక్కొక్కరి ఒక్కొక్కటే ఇ ఇస్స్తున్నారుగా వేదో బంగారులోగాన్
అట్లాగాదు మీరు చెప్పాలి మీ టీమ్ లీడర్కి చెప్పాలి ఎందుకంటే మేం ఇప్పుడు మార్కెటింగ్ చేయాలనకుంటునాం బోచర్స్ చేయాలనుకుంటు స్టాల్ చేయాలనుకుంట అని చెప్తే వల్లే ప్రొవైడ్ చేస్తారు మొత్తం అంతా ఇది రియల్ ఎట కంపెనీ ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ బ్రోచర్స్ నెంబర్స్ బ్రోచర్స్ మీద మీరు మీ నెంబర్ ఇవ్వరి వర నెంబర్ ఇండివిడ్ మీ నెంబర్ రాసిస్తే వాళ్ళ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు దాని వల్ల మీరు డైరెక్ట్ మీ టీమ్ నెంబర్ ఎయ్యా టీమ్ మెంబెర్ ఎవరుంటారో టీమ్ మేట్ నెంబర్ ఇయ్యకుండా మీ నెంబర్ ఇయాలె మీ ద్వారా ఆయన వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అప్పుడు మీకు ఇన్కమ్ ఉంటది మీరు చేస్తున్నారని వాళ్ళ తర్వాత మీకు ప్రమోషన్ వస్తే దాన్ తర్వాత స్టెప్ ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ అట్లాగే పెరుగుతా ఉంటారు
మ్ అయితే నన్నేమో పిఎం కింద ప్రమోట్ చేశారు.
ఉమ్.
ఉమ్ టీమ్ ఉంది కదా టీమ్ తోని సిక్స్ పర్సెంట్.
అంతేనా.
ఆహ్ పిఎం కి సిక్స్ పర్సెంట్ ఆహ్ మళ్ళీ వచ్. వచ్చి ఎస్పిఎం కి నైన్ పర్సెంట్ వస్తుంది తర్వాత లాస్ట్ డివో.
మీ సైడ్ వన్ వన్ పర్సెంట్ తక్కువ ఉంది మాకు అదే పిఎం. ఫస్ట్ వచ్చేసి సెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది తర్వాత టెన్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి.
ఆహ్. ఆహ్ ఫస్ట్ మాకు వచ్చి ఫోర్ పర్సెంటే. అంటే మాదంతా లోకలే వచ్చు చానా దగ్గర దగ్గరే ఉంటాయి కదా.
ఏదైనా అంతే ఇక్కడ హైదరాబాద్ హైదరా హైదరాబాద్ రిలేటెడ్ కంపెనీలు మొత్తం. మొత్తం ఎక్కడికెళ్ళా ఇదే పర్సెంటేజ్ ఉంటుంది లాస్ట్ ఈ ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా ఉన్నోలు ఉన్. జయంలో వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉంటాయి అనమాట వాళ్ళని చేసే దాంట్లో వీరికి. కిందోలు చేస్తా ఉంటే వాళ్ళు లోపల ఉండి వారనికోకసారి మీటింగ్ పెట్టడం ఆ కంపెనీ. వాళ్లలో ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి వాళ్ళని మోటివేట్ చేయడం. వాళ్ళకి ఇట్ల అట్ల అని చెప్పడం టీమ్ లీడర్ కు ఓ మీటింగ్. సార్ ఒక మీటింగ్ అరటింగ్ వాళ్ళకు కంపల్సరీ ఉంటది ఈ మంగళవారం. మంగళవారం మీకు ఎట్లా అవుటింగ్ ఉండదు కనుక మీటింగ్ లే పెడతారు ఎందుకంటే మంగళవారం రోజు ఎవరు ఫ్లాట్లు కొన్నారు.
ఉమ్ మాదొచ్చి మాదొచ్చి. ఇప్పుడు రెండు రెండు టీములుగా మారినాయి ఇప్పుడు. అవి రెండు టీమ్లుగా మారడం వల్ల ఇప్పుడు మాది మా మీటింగ్ వచ్చి శనివారం ఉంటుంది. ఇంకొక టీమ్ మీటింగ్ వచ్చి మంగళవారం ఉంటుందనమాట.
ఆహ్.
ఉమ్ అలా చేసారు ఇప్పుడు.
అదేలే మారుస్తా ఉంటది ఎందుకంటే షెడ్యూల్ మార్చాలే అవును మరి షెడ్యూల్ మారుస్తానే ఉంటే కాద అందరు మీటింగ్ అటెండ్ అవ్వాలి.
ఉమ్.
ఎవరిది వాళ్ళుకు ఉంటది మల్ల అక్కడ అందరు ఆ రూమ్ లోనే పడతారు చెపట్టోడు కూడా ఒకటే కదా. అంటే ఏ టీంలకి ఆ టీం వేరు వేరుగా ఉంటారు.
ఉమ్ అవును మా టీం లీడర్ది మాది సపరేటు.
ఉమ్.
అలాగా.
టెన్ ట్వెల్వ్ పర్సెంట్ అట్లా ఉన్నాయి మా సైడ్ టువెల్వ్ ఫిఫ్టీన్.
ఉమ్.
టువల్ అది ట్వంటీ టూ వరకు లాస్ట్ ట్వంటీ టూ అంటే ఇగ. జిఎ మాది చైర్మెన్ త చైర్మెన్. ఆహ్ ఇంకాది అది పెద్దది అది దాని కిందనే ఉంటాయి మిగతా అన్ని ఏఎస్ఎం అని ఏఎస్. అని ఉమ్ అట్లా ఉంటాయన్నమాట.
మా మా సైడ్ అయితే ఒక అతనికి ఒకే ఒక నెలలో వచ్చిన కమిషన్. ఎంత తెలుసా నువ్వు ఇమేజిన్ చేయగలుగుతావా.
ఆహ్ తెలుసు నాలుగో ఐదో ఎంతా అమ్మిండో చెప్పు. ఎంత ఆయనకు ఇచ్చింది కంపెనీ. తెలుసు నాలుగైదు లక్షలు వచ్చినయా పది లక్షలు వచ్చినయా.
అక్షరాల ఇరవై ఒక్క లక్ష పర్ మంత్ ఓన్లీ.
ఎన్ని ఫ్లాట్లు అమ్మినాడో అయితే.
ఒక్క మంత్ ఒకే ఒక్క మంత్ లో ఇరవై ఒక్క లక్ష. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మాకు అయితే అసలు. ఉమ్. ఉమ్ ఆయనకి టీము ముప్పై మంది ఉన్నారు.
మరి కిందోలాని. నువ్వు కూడా యాడించేయండి ఆయన రెమిడి కాకుండా.
ఆయన చేసేది కాకుండా కే కే వాళ్ళది. టీం టీమ్ చేసింది అన్ని కూడా యాడ్ అయ్యి. ఆయనకి మొత్తం అంతా ఇరవై ఒక్క లక్ష అక్షరాల. చేతికి తీసుకెళ్ళి మా ముందరే అప్పటికప్పుడు చెక్కిచ్చినారు.
ఉమ్ అది టీడిఎస్ కట్ అయితే వస్తుంది మళ్ళా వాళ్ళ అకౌంట్లకి వన్డే పడుతుంది. వస్తుందిలే నీకు లక్ష లక్షన్నర చెక్కయిన పడాలి నీకు. ఇరవై లక్షల ప్లాట్ అమ్మితే లక్ష ఇరవై వేలు పడతాయి.
ఉమ్
ఉమ్ తలా పదిలక్ష దైతే ఐదు యాభై వేలు పడుతాయి యభై అరవై వేలు పడుతాయి.
యాభై వేలే.
టిడిఎస్ పోతాయి మల్ల పదివేలు.
ఉమ్
టీడియస్ కటింగ్ ఉంటాయిగా మల్ల.
ఉమ్.
అట్లా రెండు మూడు ఫ్లాట్లు అమ్మిన ఐ మీన్ మల్ల అది కాక రిజిస్ట్రేషన్ కూడా ఇస్తారా ఇయ్యరా మీకు రిజిస్టేషన్ కూడా ఇస్తారు.